హలో నువ్వు మాట్లాడకు నేనే మాట్లాడతాను లెండి హలో ఊరకనే ఇట్లా ఏం చేస్తానమ్మా
ఏంచేయాలే అన్ న్నం తింటానా
ఆ త్వారగా రాలేదా
ఆహా రాలేదు నువ్వేం చేస్తానా ఆ అన్నం తినలేదా
ఆహా ఏం చేసినవు వంటా ఆ హలో హలో హలో ఏం చేసినవు వంటా
హలో హలో
హలో
ఇనపడుతంది
ఏం చేస్తాన్నవు
ఏం చేయలే బోన్ చేస్తానన్న బోన్ చేస్తన్నాను హలో
తిన్నావా
తింటన్నాను ఇంగ
ఎన్ డాక్టర్ అని ఇంతసేపు
ఆ హలో
హలో
ఎన్ గుచ్చి
ఉందు మా కొంచెం అట్లే ఉండు హలో
ఇనపడతందిలే
ఆ
ఏం చేస్తాన్నారు మీ వాళ్ళంతా
ఏం చేయలే
ఆ భోన్ చేయలేదా ఇంగా
ఏ చేయలే
ఏమి
ఏమీ లే ఊరికేనే ఇంగా చేయలే
ఉన్లే
ఆ ఏమి ఇంతసేపు అయింది ఆ
వాడు తయారీ కానీ కాలేదా
ఆహా కాలేజీ పోయినాడు
ఆ ఇంగ రాలేదా
ఆహా
దీపారామ్ చేసేస్తివా
చేసిన
ఆ
ఏమి ఇంతసేపు
ఆ అంటే ఇంగ ఇట్లా ఎంతేసేపు మన పానర్ అర్థం కాలే ఇట్లా ఎంతసేపు నేను ఎందుకు మరలా రా ఇట్లా
ఏం పని నాకు అర్థం కాలే ఉండు రోంచేపు ఐదు నిమిషాలు ఎంత అయింది ఇప్పు ఇప్పుడే గా చేసిండేది ఇంగ
కాదు అంటే వాళ్ళతో మాట్లాడాలి కదా
ఆ
వాళ్ళతో మాట్లాడేది కదా
కాదు బంధువులతో ఫ్రెండ్స్ తో అద అంటే మాట్లాడేది ఫస్ట్ టాస్క్ అది
ఆ
కంపెనీ వాళ్ళతో ఏం మాట్లాడేది లే
ఆ మళ్ళీ మళ్ళ రెండో టా మళ్ళీ రెండో టాస్క్
రెండో టాస్క్ ఇబ్ ఇబ్బుడే మళ్ళీ ఇది అయిపోయినాక
మళ్ళ మాట్లాడదేనా
ఏమో యాది ఇస్తారో
ఏందబ్బా ఇది నాకు అర్థం కాలె కంపెనీ దేనా అందుకు
కంపెనీదే లే మా
ఆ అంటే అట్లా బిల్లీ కూడా మాట్ బీల్లీ కూడా గిల్లు కూడా మాట్లాడిందా ఇట్లా
ఆ
ఆ లడ్డుతో మాట్లాడకూడదా ఆ ఆ ఉ
ఆ
చేసినా ఏం పా
ఉండు ఉండు ఉండు ఇంకా ఎన్న వేరేది మాట్లాడతా.
ఏంమారాల బన్నా.
ఎవున్నా అచ్చా అనుకుంటున్నారా సాధారణంగా
ఆ ఏందంటా. మీీరబు రేపు ట్టా ముప్పస్తారు హలో హలో
ఆ
ఏందంటా.
అది దాన్ని అడుగుతాంది సార్జీంగ్ పెట్టింది.
ఆ
ఏం మాట్లాడాలమ్మ ఇంగా. అది టాస్క్ పూర్తి అయ్యేంతవరకు అట్లే మాట్లాడాల.
ఇంగ పూర్తి కాలేదా అది.
ఆహా అట్లే అన్లోనే ఉంది.
ఆ పోనా అట్లే ఉండ ఆన్లోనే ఉంచి వదిలేసి వెళ్ళిండుగా.
ఆ
బురుకాయ తిన్నాను.
ఆ
అన్సేప్ ఏం చేస్తాండి.
ఏం చేశినవు వంటా?
ఎన్నిసార్లు చెప్పాలి నాయనా. మునకాల్ మునక్కాయల్, సాంబారు, అన్నము.
ఆ పండగల గురించి
ఆ పీర్ల పండుగ అయిపోయినయా మీ ఊర్లో.
ఆ అయిపోయింది. మీ ఊర్లో?
మా ఊర్లో ఇంగా జరుగుతాంది. మా ఊర్లో ఐదో రో లో అన్ని జరుగుతన్నయి.
ఆ కూర్చోపెట్టినారా?
ఆ ఇంగ పెట్టే మీద తిరగలేదు కూర్చోబెడతారు. ఇట్ల పీర్ల మకానము కడతన్నారు. ఆ మీ ఊర్లో అయిపోయిందా?
ఆ అయిపోయింది.
అవున్లే ఏం పండగలు వస్తాయి.
ఆ వాళ్ళది రంజాన్ వస్తుంది పండగ.
రంజాన్ ఎందుకు వస్తుంది మొన్ననే కదా అయిపోయిండెది.
అబ్బా ఊరికనే ఉండగ రంజాన్, బక్రీద్ అయిపోయింది మళ్ళ వస్తయి.
గ్యారిమి వస్తుందా. ఆ
ఎన్ని గంటలు ఏంది ఆరు నలభై మూడు నిమిషాలు మాట్లాడి.
ఆ ఇంగెంత సేపు
నీ చెల్లెలు
ఏంది బడింది ఏందిపోలే ఏంది అది పోయిందిబా జుడి కబడింగ్డా
అంటే వాళ్ళు వచ్చారు కదా ఎంత సేపు హలో హే
ఏమా హలో
ఆ
మీ తాత వచ్చినాడ మీ తాత
రాలే ఇంగ అయ్యప్ప బండి పోయిన
ఏమింగ ఇంత సేపు
సాయంత్రం వస్తాడు సాయంత్రం
సాయంత్రం వస్తాడా
ఆ ఆ
ఇంట్లో ఉండే కుక్కలు ఏం చేస్తున్నాయి
బాత్రూమ్లో పడుకున్నాయి
అయ్యా కాలేజ్ ఎప్పటినుంచి స్టార్టు కాలేజ్ ఎప్పటినుండి స్టార్ట్
సోమవారం నించి ఆ
ఇయి ఇది ఎన్న డల్ల అయిపోతాదంటవా
ఏం డలే ఆ
హలో
హలో ఇంగేమ్ విశేషా
ఇట్లా పడింది చూద్దురా అ ఏం లేవు విశేషాలు ఏందో పడింది అంట